కిందా
ఇందాక పది ఇరవై అయింది.
హ్మ్ హా
పర్లేద్ లే లెవన్ మినిట్ సార్ ట్వెల్వ్ మినిట్స్ అయితే త డేంజర్ గానీ లేవనా అంకా అవ్వలేదు కదా
హ్మ్
ఆ ఏందా
హ్మ్
ఆ అనమాట
నేను అసలు ఇలాంటి స్టోరీస్ పెద్దగా విన్ను
నే అప్పటికి అసలా ఎప్పుడు నుంచో వస్తుందో తెలిసా అప్పటికి నేను ప తోసేత్నాను తోసేత్నాను వదలదే అది ఇంకేది చూసిన అదే వచ్చేతుంది ఇంకా అ చూడ బెయినా అదే వచ్చేతుంది
ఆ అ
సర్లే ఏ ఎండ అనేసింకా అలా కొంచెం కొంచెం కొంచెం కొంచెం స్టోరీ ఇంటా ఉంటే మొత్తం అలా తెలిసింద అనమాట ఆ యిను
ఆ మాకేమో అయిపోయింది నెట్ అయిపోయింది ఇదుడసారి ఏయించలేదు
ఏం అంత లేదా
ఈ మంత్ ఇంకా మా అన్నయ ఏపిచ్చినప్పుడే చెప్పాను ఇప్పుడే అయిపోయింది కొంచెం ముందు
ఓ నెట్లేపోయిన బానే వస్తుందే
అంటే నాకుంది నా ఫోన్ లో ఉంది మా అన్నయ్ కొత్త సిమ్ ఎపిచ్చాడు అన్నాన్
ఆహా అందులో ఉందా నెట్ అయిపోతయ అవ్వదు ముందు జొప్పు
మా అమ్మకే హాట్స్పాట్ ఇచ్చాన్ నాదే
హ్మ్ హు వల్లయ్యిందే బాబు ఇలాంటి స్టోరీలు ఇన్నప్పుడే ఏదోలా అయిపోద్ది అప్పుడెవరో దిసాని చంపేశారు చూసావా అ తెలంగాణ సైడు ఆ అమ్మాయ్ వెట్నరీ డాక్టర్ దాన్ని అలగా రోడ్డు సైడ్ ఏకంగా మెయిన్ రోడ్డు మీద ఎంత ధైర్యమే అసలా క్రోరాత క్రూరం అప్పటికే అమ్మాయి బతికే ఉంది ఇంక నేను ఎవరికి చెప్పను వదిలేయండి అని అన్నా కూడా ఎదవులు అందరు తీసుకెళ్ళి ఎక్కడో పక్కనా పెట్రోల్ ఏ వేసేసి కాల్చేసి చంపేసారు దాన్ని పెళ్ళంట అమ్మాయికి వన్ మంత్ లో పెళ్ళనుకున్నారు. దూర్మార్గులు అందరు హ్మ్ అవునా అసల్లో అసలు ఎలా జంపాలని అదే బాబు ఒక మనిషినా
ఇంకా ఆల్లు అంతే ఆళ్ళ మైండ్ సెట్ అలాంటిది వాళ్ళు పెరిగిన అక్కడ అలాంటిది
న మనతోనే మామూలుగా ఉన్న వాళ్ళే అలా చేసేస్తున్నారు చూడ అసల దుర్మార్గంగా తప్పించుకోవడానికి
హ్
ఏదోలా అయిపోద్ది ఇలాంటి న్యూస్ వినపుడ్ అసలు ఎక్కువ ఆలోచించేతను ఏంటో
ఎక్కువ ఆలోచించేస్తే ఆలు ఏమో నీ కలోకి కూడా వచ్చేస్తారు
నేనే ఏమో ఇది ఏదో సినిమా చూద్దామానుకుని మర్చిపోయినే మాట్లాడితే మొత్తం అన్ని రీల్స్ నాకు ఏంవత్సన్నాయో తెలుసా ఇప్పుడు ఈ బాలీవుుడ్ అది దీపిక పడుకునే ప్రియాంక ఇంక ఇల్ళ అందరూ ఆళ్ పిల్లలు ఇల్ పల్లలు రుథిక్ రోషన్ ఇంక ఇయ్ వత్నయ్య
ఏ వాళ్ళది ఏమన్నా చూసా
అవునా ఏవో చూసానా అనుకోం లె ఇంక షార్ట్ లే ఇంకా మొత్తం అని అయ్యతున్నాయి లేదంటే సమంతది సోభితది లెదంటె రష్మికది ఈ తప్ప ఇంకా ఏం మత్తలేదు పనికొచ్చేయి
ఉ
కొద్సేపు నవ్వుకుందామన్న ఏమీ రావట్లేదు
ఏంటి తెలంగాణ అవార్డ్స్ ఇచ్చారు కదా ఏదో
ఆ గదర గదర్ అవార్డ్స్ ఇచ్చారు
ఉ అ నాకేమ ఇయాప్ ఎక్కు టీవిలా ఆ ఎక్కువ మా అమ్మ చూస్తుంటే ఒక్కొక్కటి వస్తది
నాగ చైతన్య గడు వచ్చిండ్ కదా అందుకని అది మళ్ళీ శోభితా హెయిర్ స్టైల్ మీద కామెంట్స్ ఆ దీనికి వచ్చింది రష్మిక దానికి వచ్చింది అలా అత్తగరు ఎడ్సింద అంట దాని మీద ఒక అంత బాబోయ్ చచ్చిపోతాను ఎ చూసావా
వాళ్ళ అత్తగారితో పాటు వచ్చింది
ఆ అది కాకుండా ఇది చూసావా బుడ్డది ఎవరో ఆ బ రష్మిక విజయ దవరకొండ పెళ్ళి జర ఏందనండి పిలవలేదని రీల్ చేస్తే దాన్ని పిలిచారు
ఆ చూశాను అది కూడా వచ్చింది
ఆ అయి బాబోయ్ ఇళ్ళు మంచోళ్ళు ఇళ్ళు ఉన్నాను ఇళ్ళ వాళ్ళు అంతన్న వాళ్ళు అది ఇది అని సోక వచ్చేస్తుందమ్మా
ఉ కానీ పెళ్ళి అయక్ ఇంకా బాగా పబ్లిసిటీ చేస్తున్నారే ముందుగా చేయలేదు కానీ అక్కడక్కడ ఉండిఉరు దొరికిఉరు అక్కడక్కడ ఎక్కువ ఎయిర్పోర్ట్ లో కావాలనే ఒకళ షట్ ఒకళ వేసుకొని ఒక క్యాప్ ఒకటి పెట్టుకొని
అవును ఏ లేపోతే మల్దీవ్స్ లో స్విమ్మింగ్ పూల్లో లో
ఇప్పుడు పెళ్ళయ్యాక ఇంకా ఆ ఇల్లె
ఆ అలఉంది మొత్తం అనీ అయ్యబాబోయ్ ఏంటి ఇ ఇప్పుడు రష్మిక ఫేస్ గ్లో అసలు ఎంత నచురల్ గా ఉంది ఇది ఉంది అది ఉంది అని చేత ఎందుకుండవు
హ్మ్ హ్ కానీ డ్రెస్సింగు డ్రెస్సింగ్ మార్చింది కొంచం
అంటే వాడు తీస్ కోడానికి వొత్తుంది కదా మరీ చండాలంగా వొత్తే బాగోదు పెళ్లియింది గదా ఆ మాత్రం ట్రెండ్ ఉండల్లని బ్లాంక్
హ్మ్ మళ్ళీ ఒక సిన్మా ఒక సినిమా చేసార టేంక్ అయిపోద్ది
హ్మ్ అంతే ఒకడు ఇద్దరు కలిసి ఒక సినిమా దీత్నారు గదా అది అయిన తర్వాత ఇంకొకటి
హ్మ్
బ్లాంక్
విజయ్ దేవరకొండే అడిగాడంట మన ఇద్దరం కలిసి సినిమా చేద్దామని ఇది మన పెళ్ళయ్యాకే రిలీజ్ అవుతదని చెప్పాడంట
అబ్బో
మరి ఆడ హిట్స్ లేవు కదా అన్ని ఫ్లాప్సే కదా ఈ మధ్య
అవును పెళ్ళయ్యాక రిలీజ్ అవుద్దంటే ఇది ఎంత పగడబంది చూడు అసలు పెళ్ళయ్యాక అయి తే అందరు వెళ్ళిపోతారని ఫ్యాన్స్ అందరు చూడ్డానికి ఓ కొంత
ఆ ఏంటి ఇది నాగ చైతన్య సమంత తీసారు
ఆ విడి పోయారు ఆల్ మజిలీ సినిమా తీసాక విడిపోయారు జూడు కామెడీ అందులో ఉన్న సీన్లే అయి అసలా కల్ సి ఉండలేర్ ఎవరిదో ఉండానికి ఇంటి పెద్ద ఆయే ఏ ఈ స్టోరీ ఎలా ఉంటది అది చూత్తే బయట ఎళ్ళి అలాగే జేత్తరు కామెడీ గాబ
అవునా అంతంత ఇన్స్పైరింగ్ సు మూవీస్ తిత్ తరు ఫ్యామిలీ స్టోరీస్ తీత్తరు మళ్ళీ వాళ్ళే విడిపోతరు ఏంటో హ్మ్
ఈ విజ విజయ్ ది ఎక్కువ అయిపోయింది కదా త్రిషా విజయ్ విజయ్ ద
విజయ్ ది
అలా ఉన్
ఆ వాళ్ళిద్దరే ఏంటి కలిసి ఒక ఫంక్షన్ కూడా ఎళ్లారు
హ్మ్ పూవు జూడు మరి
కావలనే చేత్నారా ఏంటి అలాంటుంటే వాళ్ళకి తెలియదని చెప్పి కావాలనే వెళ్తున్నారు గూడా అలాంటోళ్లే
అవునా యా యా యో
ఏమైందో ఒక విజయ్కి ఒక విజయ్కి పెళ్ళి అయిపోయింది ఒక విజయ్కి ఏమో డివోర్స్ వచ్చింది అని చెప్
హ్మ్ ఇంకొకడు ఎవడో క్రికెటర్ గురిం మాట్లాడుతున్నారు అలానే లు ఇంకా
వును
బ్లాంక్ ఇగ లేకపోతేనేమొ ఈ సమంతాది ఉగాది పచ్చడి చేసింది అది వొత్తుంది అంట మాటికి
బ్లాంక్
ఆ
హ్మ్ కా బా కా ఫోన్ లో వీడియో కాల్ చేసి బాబు బావుందా అని అంటంది.
ఇంగా అదొచ్చేత్తుంది బాబునా అని
హ్మ్ పక్కనే మా సుమాది ఉంది కదా
హ్మ్ అదొటి లాపోతే ఆ లావణ్య త్రిపాఠి తో ఉగాది పచ్చడి చేసి ఆ నేహారిక గానీ పడుతున్నట్టు అన్నీ ఇయేన ఇంకాన ఇ ఏమో హెల్ప్ చేయట్లేదా
నిహరికది ఒక డాన్స్ చేసి ఒక సినిమాదేదో గదా తీత్తుంది కదా ఆ సినిమా పేరు ఏదో ఉందే
ఏం గుర్తులేదు ఏదో ఫంక్షన్ హల్లో ఏదో మాట్లానట్టు ఉంది కదా అది
మ్ కొత్త సినిమా మళ్ళీ తీత్నట్టుంది ప్రొడ్యూసర్ అయిపోతుంది ఇంకా అండిటికీ
అవునా ఏంటస్లా ఏమైపోతుంది ఈ సమాజం నిద్రపోతుందా
మనమే నిద్రపోత్నం అన్ని జరిగిపోత్నయ్
అంతే అంటావా మనమే పొడుకుంటున్నామా ఏ మ పొడుకుంటే రా
చూత్తే జాలే ఓ తెగ వచ్చేత్తారు లైన్ గా
నిన్నా ఆరింటికి లేసానే బాబు పడుకొని ఆరింటికి లేసాను నిన్న ఆరుమ్పావ్కి
ఏ టైం కి పడుకున్నావ్
మూడింటికి అలా పడుకున్నట్టున్నాను మూడు నాలుగింటికి ఆరును ఆరున్ పావ్ కి అలా లెగిసాను ఏడింటికలా తల స్నం చేసి ఫ్రెష్ అయ్ ఆ మళ్ళీ తినండి అంగుటది
మా అమ్మ ఐతే నేను పడుకుంటా అంటే గూడా పడుకోనివ్వదు ఐదు అయిందిందంటే ఇంక అంతే ఇప్పుడు పడుకుంటావ్ ఏంటె అంటది
రాత్రిల్ నిద్రెట్టదని మనం ఎలాగో రాత్రులు జాగారం చేత్తాం కదా పడుకోం
మనకేమో నిద్రొచ్చిందంటే ఫోర్కి అలాగే వొత్తది మళ్ళీ క్లైమేట్ చె చల్లగా ఉన్నా వచ్చేద్ది
కాదా ని జంగానే సాయంత్రం అట్లు మూడు ఆ టైయానికి అలా ఒత్తది అదే కాలేజీ టైం లో అన్ కో మధ్యాహ్నం అన్నం తినేంటనే వచ్చేసేదే నాకు ఎప్పుడు చూడు నిద్రమోహంతోనే ఉండేదాన్ని ని ద్రమోహమ్ తోనే ఉండేదన్నీ లేదంటే ఎల్లగానే ఫస్ట్ పిరడే నిద్ర వచ్చేసేది
హ్మ్ అదే లసెన్స్ గట్టా ఉంటుంటే ఆ ఏంటి కళ్లు అలా తెరుచుకునే నిద్రపోతానేమో అన్పిత్తది అప్పుడప్పుడు ఏం అర్ధం కాదు చెప్ న సరే
ఏం ఎల్లదు ఇంటునట్టే ఫేస్ మాత్రం సీరియస్గా ఎట్టెతను ఓ వినే న్నట్టు మేడం చెప్పినప్పుడల్లా క్లాసులే వెళ్ళదు చెవులోకి
అవును నాకైతే ఇదెలా వింటున్నారో ఎలా ఆన్సర్ చెత్నారో కూడా అర్థమయ్యేదిగాద
హ్మ్ అయ్యో టెన్ మినిట్స్ అయిపోయిందండి.